వినిపిస్తోందా
ఆ వినిపిస్తోంది
ఆ వాయిస్ చాలా లోగా వస్తా వుంది
లో వస్తాందా ఇప్పుడు
పర్వాలేదు పర్లేదు ఇప్పుడు ఓకే
ఇప్పుడు ఓకేనా
ఉమ్ ఇప్పుడు ఓకే క్లారిటీ ఉంది
ఉమ్ అయిపోయిందా డిన్నర్
ఆ డిన్నర్ అయితుందండి మీరు తీసుకున్నారా
నేను తీసుకొని ఇట్లా వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను మీతో
ఆ హ్హ్ ఓకే ఓకే తినండి ఏం తీసుకున్నారు డిన్నర్లో ఆ హ్హ్ ఓకే ఒకే వెరీ గుడ్ అక్కడ బాగా వస్తా ఉంది రాత్రులు బాగుంటాది అక్కడ
ఆ నైట్ బాగుంటుంది ఇంట్లోనే ఉండక పోతున్నాం ఎక్కువ ఫుల్ వేడి అస్సలు కావడం లేదు బ్రో
ఆ బయట బాగుంటది
మనం చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ కథలు విని చెప్తూ విని వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ పడుకునే వాళ్ళం కదా ఆకాశాన్ని చూస్తూ చుక్కలు లెక్క పెడుతూ సో బయట పడుకుంటే అలాంటి మెమోరీస్ ని మళ్ళీ రివైన్ చేసుకోవాలనిపిస్తాంది నాకు
హ్మ్మ్ ఓకే ఓకే ఓకే అయ్యో ఆ డేస్ అంటే మా నాన్నకు ఆ డేసన్ని మళ్ళీ మా నాన్న గుర్తొస్తాడు మా నాన్న బలే చెప్పేవాడు స్టోరీలు మ్మ్ అక్కడ గుడ్డు పుట్టి ఉండేదంట గుడికిపోవలి అనేసి వేరే అవి వేరే వస్తాయి ఇల అ మళ్ళా చెప్పాము స్టోరీ భలే ఉంటది మ్మ్ హ్
ఆ
ఆ చాలా బాగుంటాయి తర్వాత నేను ఆ చెప్తున్నాను కదా మామూలుగా ఒక మెడిసిన్ ఒక అమ్మాయి సీట్ కొట్టింది అనమాట ఎలా కొట్టిందంటే ఆ మెడిసిన్ ఫ్రీ సీట్ కోట్టింది అమ్మాయి వాళ్ళకి ఫోన్ లేదు పక్కింటి వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ లో ప్రిపేర్ అయ్యి తను ఫ్రీ సీట్ కొట్టింది దాదాపు ఒక ఫ్రీ సీట్ కొట్టాలంటే రెండున్నర కోటీ అన్నమాట సారీ ఒక సీట్ అదే సీట్ కొట్ట అంటే మామలుగా పేమెంట్ సీట్ గణయితే రెండున్నర కోటి ఇవ్వాలి టూ టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఇవ్వాలి ఆ కాలేజ్ అంత పెద్ద కాలేజ్ లో గవర్నమెంట్ దాంట్లో ఆ అమ్మాయి కొట్టింది అన్నమాట
మొబైల్ లేక
మొబైల్ వాళ్ళ మొబైల్ లేదు వాళ్ళ పక్కింట్లో మొబైల్ తీసుకొని తీసుకొని తను కొట్టింది అది ఇది నాకు తెలిసి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగింది తమిళనాడు అమ్మాయి
ఓకే
ఆ తమిళనాడు అది నాకు అదే ఆశ్చర్యం అదే నేను ఎప్పుడైన మాస్ స్టూడెంట్స్ కంటే చెప్తారా ఫోన్లు ఎలా యూస్ చేస్తరా చూడండి మీ ఓన్ ఫోన్ లో కూడా మీరు సరిగా చదువు కొట్లేదు బయట చదువుకోవడానికి చాలా కష్టం ఉంట వాళ్ళు చాలా పెద కుటుంబం కుటుంబం అంటారు ఇప్పుడు ఆ అమ్మాయి సీట్ కొట్టేసి ఆ అంత బాగా ఒక రేంజ్ కి వెళ్ళింది అమ్మాయి అంతే ఫేమస్
అంతే కదా మరి చూడండి మొబైల్ లేక కుండా ఆ అమ్మాయి కంటూ ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకొని ఆ ఈ విధంగా చేయడం అంటే గ్రేట్ కదా తన ఊరికి కానివ్వండి తన తల్లిదండ్రుల ఇవ్వండి ఎంత గ్రేట్ ఇప్పుడు ఉన్న పిల్లలు సెల్ ఫోన్ అనేది రెండు రకాలుగా మంచిదండి మనం మంచిగా వాడుకుంటే మంచిది చెడుగా వాడుకుంటే చెడ్డది అది ఎలా వాడుకున్నా మనకు ఉపయోగపడుతుంది
అవునవును
కాలం పిల్లలు తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది
మ్మ్ అవును ఏంటంటే మొబైల్స్ వల్ల ఎంత దారుణం అంటే పిల్లలు ఎస్పీసియల్ ఇంస్టాగ్రామ్ ఫేసుబుక్ లు ఆ ఇంకా ఏవేవో ఉంటాయి కదా డుకోనిస్లు ఎవరెవరితో వాళ్లతో చాటింగ్ చేసుకోవడాలు వాళ్ళకి తెలీదు వీళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు తెలిదు వీళ్ళు ఎలా ఉంట ఎవ్వరికి తెలీదు అది ఒక రకమైన ఆ వయసు లో వచ్చేసికరకమైన ఎంజాయ్మెంట్ లాగా అనుకున్నారు ఏమో దాని వల్ల చాలా లైఫ్స్ స్పాయిల్ అయిపోయినాయి పిల్లలు అసలు ఎంత తయారవుతా ఉన్నారంటే స్టూడెంట్స్
టీనేజ్ లోకి వచ్చినారంటే ఆటోమేటిక్ గా మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అయిపోతారు చెడ్డ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవు
ఆ చాలా దారుణము అసలు పిల్లలు ఆ అంటే నేను ఏమంటానంటే అక్కడ తప్పి ఎక్కడ జరుగుత ఉందంటే వాళ్ళ పేరెంట్స్ ది అనమాట పేరెంట్స్ చక్కగా దాన్ని వాళ్ళు మా చేస్తారనుకోండి అంటే ఊరికి మాండ్ర చేడం కాదు అనమాట వాళ్ళకు కంటూ ఒక ఎంగేజ్మెంట్ ఇవ్వాలా ఎంగేజ్మెంట్ వర్క్ ఇవాలి అప్పుడు మీకు తెలిసిన విషయం మీ మీ మన కాలంలో పెద్దవాళ్ళు కాలంలో ఏం చేసేవాలంటే మనకుంటె సంథింగ్ వర్క్ ఉండేద అనమాట ఆ వర్క్ చేసుకుంటుండడం వల్ల ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే అన్ని ఇప్పుడు ఎగ్జా క్సాంపులు చిన్న ఎక్సాంపులంటే వాళ్ళ చిన్న పిల్ల వాళ్ళ బటి వాళ్ళు తుక్కవాలి అవునా కాదా
అవును ఖచ్చితంగా
వీళ్ళు ఏం చేస్తారా వాషింగ్ మిషన్ ఉన్నాయా
ఇప్పుడు పెద్దవాళ్ళే బట్టలు ఉతకడం లేదు ఇంక పిల్లలు యాడ ఉతుకుతారో
చెప్తున్నాను అదే చెప్తున్నాను అప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లకి మీ ట్ మీరు ఉత్తుకుంటారని చెప్ప అంతేందుకు ఇప్పుడివరకు కూడా నా బట్ల నేనే ఉతుకుంటా ఎందుకంటే అది నాకొక రకమైన ఇష్టం అనమాట నా బట్టలు నేనే ఉతుకోవాలి అక్కడే మా అమ్మ నేను ఉతుకతా అంటుంటది మా అక్క నేను ఉతుకుతా అంటాది నువ్వు వెల్దుర ఇంటికి అంటుంది లేదు లేదు నా బా ట్లు నేను ఎప్పుడైతే అవి అంటే స్నానం చేస్తాను మార్నింగ్ అప్పుడే నా బట్టలను ఉతుకునేసి బార వేసేసి నేను కాలేజీ కెళ్తాను చదివు తినేసి ఆ ఇలాంటిన్నీ ఏంటంటే ఒక రకమైన అంటే మనం మన టైమ్ లో మన డేస్ లో ఆ రోజు జులో అయితే ఎంగేజ్మెంట్ అవ్వాలన్నమాట ఏదో ఒక వర్క్ ఎంగేజ్మెంట్ అవుతానే కదా ఇప్పుడ ఏంటి పిల్లలు ఖాళీగా ఉన్నారు ఆ వర్క్ చెప్తేనేమో చేయరు అనమాట్ ట సో అలా ఏమవుతుంది మైండ్ ఏంటంటే మన నేచర్ ఏంటంటే ఒక సోల్ మన యొక్క ఆత్మ నేచర్ ఏంటంటే దానికి స్వభావం ఉంటాం కదా ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము ఎవరినో ఒకరిని అభిమానించడము అభి అనే అభిమానించబడడము ఇలా ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏరే వాళ్ళ అబ్ అభిమానిస్తారు వాళ్ళు ఏరే వాళ్ళ చేత అభిమానించబడే విధంగా వాళ్ళు ఏదో ఒక క ఎంగేజ్ అవుతూ ఉండాలి అటువంటప్పుడు ఏంటంటే మనకు మీనింగ్ ఫుల్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలన్నమాట చిన్నప్పుడు మనం చూసింటాం కదా చిన్నప్పుడు గార్డెనింగ్ చేస్తా ఉంటాం అనమాట అదే చెట్లు చెట్లు క్లీనింగ్ చేయడము చెట్లకి నీళ్ళు పట్టడము ఆ ఇంకా మనమంతా ఈ ట్లో అయితే మాకైతే ఆవులు ఉండేటివి అనమాట ఆవులుకి ఇక్కడ క్లీన్ చేయడము ఆవులికి నీళ్ళు పెట్టడము ఆ గడ్డి వేయడము మళ్ళీ పాలు తీయడము ఇవన్నీ ఒక ఎంగేజ్మెంటే కదా మంచిదే కదా ఇదంతా ఆరే ఆరోగ్యమే కదా ఆరోగ్యము ప్లస్ చాలా మంచిది గోవుకి
ఉన్నింది కాబట్టి మన కల్చర్ మంచిగా ఉన్నింది ప్లస్ అప్పుడు ఫోన్లు కూడా ఇంతగా లేవు వు ఎక్కడో రేర్ ఆ ఫోన్లు అన్నిటి కూడా రె రేరున్నవి ఇప్పుడు ఇంటికి నాలుగు ఐదు ఫోన్లు ఉన్నాయి ఒక్క హౌస్ కి ఫోర్ ఫైవ్ మొబైల్స్ ఉన్నాయి సో దాని వల్ల ఏమంటున్నారు అన్ అంటే వాళ్ళు వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళ సెల్ఫ్ ఏంటి అనే కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా అదే ప్రపంచం అయిపోతాంది పొద్దున నిద్ద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇంకా అదే మనం ఎంత చెప్పు ఎంత పిలువు దానికట్లా మనము ఫోన్ మనము ఫోన్ అడిక్ట్ అవకూడదు ఫన్ మనమకు అడిక్ట్ ఆవకూడదు అట్లా వీళ్ళ ఏంటంటే ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్ ఫోన్ కి వీళ్ళు అడిక్ట్ అవ్వడం లేదు వాళ్ళకే ఫోన్ అడిక్ట్ అయిపోతంది ఆ విధంగా అయిపోత తాంది జనరేషన్ప్పుడు
అవును అవును
హ్మ్ ఈ ఫోన్ ని వచ్చి కూడా చాలా మంది చాలా రకాలుగా ఇదవుతాయిన్నారుా
అంటే పాస్ టివ్ జరిిన దానికంటే నెగిటివ్ జరిగింది ఐ మీన్ ఐ మీన్ నష్టం జరిగిందే చాలా ఎక్కువ అనమాట
అవును సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే ఉంది కదా నష్టమే ఉంది కదా అక్కడ మనకి పాజిటి్ ఎక్కడ ఉంది ట్ంటీ ఫవ్ పర్సెంట్ ఉంది పస్టివ్ ఇప్పుడు రోడ్ లో ఫర్ ఎక్సంపుల్ ఏదైన్నా ఒక యాక్సిడెంట్ జరిగి దంటే వాడికి హెల్ప్ చేయాలని ఆలోచన లేకుండా ఫోన్ ఎత్కొని కాడు చూస్తూ చేస్తున్నార అనమాట
అవును దాని వీడియో తీసి వీడియో తీ దాని వీడియో తీసి ఆ దాంట్లో పెడతారు అంత అవును అవును అవును
హ్మ
అలా చాలా చాలా చాలా దారుణము ఉంది పరిస్థితి
హ్మ్
ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలా దారుణం అనమాట అంతేందుకు మీకు తెలుసు కదా ఆ ఫో అను ఐ మీన్ ఆర్డర్ చేసుకోవడం ఇపుడంత స్విగ్గీలు అవి ఇవి ఉన్నాయి కదా జొమాటో స్విగ్ లు ఆర్డర్ చేసుకొని తినేస్ తన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేేస్తా ఉంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారా చేసుకుంటు ఉంటారు వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వండుకొని తిందాంమన్న ఉండదు అనమాట వాళ్ళు ఏం చేస్తారు జొమాటో లో స్విగ్గీ లో ఆర్డర్ చేసుకుంటారు టేస్ట్ టేస్ట్ వాల్స్ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసినటువంటి ఆమ్ ఐటమ్ ని సెలెక్ట్ చేసినటువంటి హోటల్ నుంచి వాళ్ళు ఆర్డర్ చెప్ స్కుంటరు వాళ్ళు వాళ్ళ మనీక్ ప్రాబ్లం లేదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు బధకం అనమాట ఇంకొక ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే బాగా ఐ మీన్ అలాగా ఆర్డర్ చేసుకుొని తినేసి వెయిట్ అయిప్ వేసి ఆ వెయిట్ తాగించుకోడానికి మళ్ళ జిమ్లకి వెళ్తారు
జిమ్లుకు వెళ్తున్నారు అవును ఎగ్జాక్ట్లీ మనం మనం డబ్బు పెట్టి తిని మనం డబ్బు పెట్టు తిని మనం ఆరోగ్ కని మన చేతులారా మనం పాడు చేసుకొని ఆ ఈ విధంగా ఇదయిపోతా ఉనారు ఎక్కడ చూడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అయిపోయినాయి కదా
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ పెట్ ఎప్పుడో ఒకసారి ఓకే వీ వన్స్ ఇన్ వీక్ తినొచ్చు ప్రాబ్లమ్ లేదు అది కూడా ఒక టైస్ చేయొచ్చు అలా అని చెప్పి సైట్ల మీదే ప్రతి రోజు తింటా ఉంటే ఏమవుతుందంటే మొన్న చూసాను ఒక ఒకటి వీడియో వైరల్ అయింది బిర్యానీ చేస్తా ఉన్నారు ఒక కప్ పర్టికులర్ పర్సన్స్ బిర్యానీ చేస్తాన్నాడు ఆ కింద పక్కనే కాలు మురికి కాలవ ఉంది నీళ్ళు తక్కువయి అనేసి ఆ మురి కాలవ మురికు కాలవ అంటే అక్కడే క్లీన్ చేంది వాటర్ అక్కడే ఒక గ పోతుంటది కదా మురిక కాలువ అంటే మరీ మరీ థా బయటి కాలవ కదాఅ నుకోండి అక్కడ కాలవే ఆ ఆ అక్కడ కడుగుంటే వాటరేయ్ దాన్ని ఎత్తి పోసేస్తున్నాడు బిర్యానీలో, అది బాగా ఉడికిన తర్వాత టేస్ట్ టేస్ట్. పూర్తిగా వడ్డిస్తా ఉన్నారు.
అయ్యయ్యో అట్లే తినేస్తున్నారు వీళ్ళు పాపం ఎవరికీ తెలియదు.
తెలీదు, తెలీదు. తర్వాత పానీ, పూరీలు దగ్గర కూడా ఇంకా దారుణాలనేవీ చేస్తా ఉన్నారు. క్లీన్ గా పెట్టుకోవట్లేదు. పాని, పూరీలు వీల్లేస్తే పానీపురి. వాడు పానీపూరి వాడు, వాడు చేతులు క్లీన్ గా ఉన్నాయా? వాడు చేతులు కడుక్కున్నాడా? వాడి చేతులు ఎకడెక్కడ పెట్టుకున్నాడు ఏం ఆలోచించరు. పానీపూరి, పానీపూరి ఎవడైతే మాత్రము చేతులు మామూలుగా ఉన్నప్పుడు కొద్దిసేపు. ఎక్కడ ఒక్కడ చేతులు పెట్టుకుంటాడు. ముక్కులో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకుంటాడు ఆ వాడు అది
మనం అవన్నీ చూడం కదా! వాడు ఎక్కడ పెట్టుకున్నాడు అనే చూడడు. ఆ
బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే అలా అలా అంటున్నా అనుకోకండి ఫుడ్ అనేది ఎవరి పే తినకూడదు మనము ఎవరు పెడితే తినేయకూడదు అన్నమాట. ఎవరు పెట్టేస్తారు ఫుడ్ ఇచ్చిస్తున్నారు తినాయకూడదు. అది ఎలా చేస్తున్నానోరో, వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలిదు కదా! అందుకే మనం ఫుడ్ తినే విషయంలో ఒక చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
అవును. మనం ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం అనేది మనకు తెలుసు. వేరే వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది మనకు తెలియదు కదా!
మాట్లాడతా, మళ్ళీ కంటిన్యూ చేస్తాం.
ఓకే. ఓకే.
సరేనండి.